హలో గుడ్ మార్నింగ్ సార్ ఏం చేస్తున్నారండి
లేదండి ఊర్కనే ఉన్న
హలో
ఆ హలో
హలో నయాన్ ఏం చేసారండి
ఏం లేదండి ఉరకనే ఉన్నాం
ఆహ
ఉ
ఉ లాస్ట్ టిఫిన్ అయిందండి
కాలేదండి ఇంకా ఇప్పుడే లేచాను నేను
ఓకే ఓహో ఉహు ఇంకా మీరు మూవీ చూస్తారా సార్
ఆ చూస్తా అండి నేను చూసినను ఒక
ఏ మూవీ మీకు బాగా ఇష్టం అండి
ఉ
ఏ మూవీ మీకు బాగా ఇష్టం
నాకు సలార్ అండి
అవునా ఓహో ఉ
మూవీ ఒక మూవీ స్టోరీ చెప్తారా అండి మీరు
ఏ మూ మూవి స్టోరీ చెప్పాలా
ఏం మూవీ మీకు బాగా ఇష్టంగా చూసారు ఆ మూవీ చెప్పండి ఊ మాకా అండి అది
ఆ
మా పాప మా పాప ఆడుకుంటుందండి
ఎక్కలు వేరే ఇంట్లోనే ఆడుకుంటరా అండి ఎప్పుడు
అ
మీ ఇంట్లో ఉండదా అండి మీ పాప
మా ఇంట్లా ఉండదండి మ మా ఏరియాల ఇంట్లోనే ఉంటదండీ వా అక్కడ మా చిన్న బిడ్డ ఉంది ఎలా ఎరాల కూతురు అక్కడ్నే బాగా ఆడుకుంటదండి
అవునా అండి ఎందుకు మీకు ఇంట్లో ఎందుకుంటదండి
ఇంకా
చెప్పాలండి అ పీరులు పండగ అయిపోయిందా అండి
ఆ
పీరు పండ
మీరు కొంచెం కదలండండి నెట్వర్క్ ఇష్యూ అయితుందండి
పండు ఎప్పుడైతదండి
మా పీరులల్ పండుగ అండీ ట్వంటీ సిక్స్ కి లాస్ట్ అండి
ఉ టొంటి సెకండ్ కి లాష్టా
అవునండి
టొంటీ సిక్స్ గదా అండి
టొంటీ సెకండ్ గాదు టొంటీ సిక్స్ అండి
మరి
అవునండి కొంచెం మిస్టేక్ అయిందండి ఊహు
ఏం మీరు
లాస్ట్ రోజా అండి మేమ్ కట్టల్ కిచిడి ఒండుకుంటం అండి అది లాస్ట్ అయితే అండి మసాలా రాత్రి పదిన్నర లేట్ అండుకుంటాం అండి ఆ రోజు
ఏంది ఇగ ఆ రోజు నేట్ గ జల్ది దిన్ దినొద్దా అండి ఇగ
లేదండి లాస్ట్ లా రాత్రీ లాస్ట్ ఫోటో అయితదండి పాఠ్యాలు అయితుందీ పాఠ్యాలు అయ్యాన అయినంకనే మేమ్ దింటాం అండి
ఎందు ఫస్ట్ దింటే ఏమైతదండి చికెన్ మటన్ దినరా
తిన తినమండి తినము
అందరు దింటరు కదండి బాగ మంది
బా వేరేటోళ్ళది మాకు దెల్వదు గానీ మేమైతే తినమండి మా పై నుంచి ఆచార్యం ఉందండి మా తురుపురా అవునండి పై నుంచి అంటే మా నమ్మ వాళ్ళూ మనమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు గూడా ఎట్ల ఆచర్యం జేసుకున్నారో ట్లనే మేమ్ గూడా జరుపుకున్నామండి అవునండి అన్ని పాటిస్తామండి
మంచి గున్నదండి నేనైతే పాటిస్తా అండి ఇవన్నీ మనకు
అందుకోసం మీరట్ల అన్నరండి మీరు ఏం మంచిగా ఉంటండి మీరు ఏం మంచిగా లేదండి మీరు పొద్దుగాల టువల్ కి లేస్తారు మీకు ఏం లేదండి నాలెజ్
మ్మ్ ఎప్పుడు లెవాలండి మరి మంచిగా
మంచిగా గావాలి అంటే మీరు ఫస్ట్ పొద్దుగాల ఐదుటి వరకు లెయాలండి లేవినంక మంచిగా ఫ్రెష్ అయి నమాజ్ కి పోవాలండి కధర్ణ మాదిర్నే ఉంటది సదర్ నమాజ్ చదువుకొని తర్వాత మంచిగా యోగా జేస్కోవాలండి మీ బాడీ మీ నాన్ నఇట్లా మీకు బాగా కోపమస్తది అట గదండి విన్నాను
మనకు రాదండి కోపం మాకు అప్పిస్తారు కోపం
ఓ అట్లానా మీరు ఓకే ఓకే అరుసుకుంటా ఉంటారట కుక్కల్లాగా
అట్ల మీరు అర్పిస్తారండి అట్లా
ఓ అర్పిస్తే గుడా
మ్మ్ కుక్కల్ లాగా అట్లా అర్పిస్తారట్లా ఒక పని జెయమంటే ఒక పని జైరు టిఫిన్ సరిగ్గ ఇయ్యరు పొద్దుగాలా
మీరు అర్ధం చేసుకోవాలి సారు ఎందుకు ఇయ్యరు ఎందుకు ఏం లేదంటే ఇయ్యరు మీరన్ని తెచ్చి పెట్టినంక ఎందుకు ఇయరండి సారు
ఏమి ఇయ్యంరడి మా ఇంట్ల టిఫిన్ గుడా ఇయ్యరు అందుకోసమే నేను పదకొండు పన్నెండుకు లేస్తా
ఓ అట్లనా అండి
మా ఇంట్లో ఏమియరు అందుకోసమే బిందాగా పండుకొని పదకొండు పన్నిండిటికి లేస్తా అండి
ఓహో అట్లానా
ఇట్లా ఇట్ల ఒకరు అట్లా ఉన్నారని నేను లెవ్వ జల్దీ పింగి పినిస్తే లేపితే మంచిగా తానం గీనం చేసి తింటే అది మంచిగుంటది
అవునా సార్ ఓహో టిఫిన్ చేస్తే మీరు పొద్దుగాల్నే లేచి దింటరా
అవునండి ఫస్ట్ నేను తింటా ఉండే ఫస్ట్ నేను పొద్దుగాన్నే ఎనిమిదికే తింటా ఉండే ఇప్పుడట్ల లేదు ఇగ అట్లా అయిపోయింది ఇగ మొత్తం
మీరే జేసుకున్నారేమో అండి సార్ మీ చేతుల్తోనే చేసుకున్నారేమో మీరే ఆలోచించండి ఫస్ట్ చే తుండే ఇప్పుడు చెయకపోతుండే మరి అయితే ఎట్లా
ఫస్ట్ లేపి ఇస్తా ఉండే అండి ఇప్పుడు లేపుత లేరిగ ఇప్పుడు పింద పనుకొని మంచిగా తింటాలు ఉంటాలండి మా
ఓహో అది అర్ధం చేసుకోండి సార్ అది అర్ధం చేసుకోండి ఏముందో మీ దాం ట్లో ఏం మిస్టేక్ ఉందో చూడండి సార్
అవునా చూస్తాం ఇగ అదే పనిగ ఆది మిస్టిక్ ఏముండదండి మా ఇంట్లోల మిస్టికే ఉంటది ఇయాల గుడ అటెన్ చేసింది ఇయాలా గుడా ఏం లేదు అందుకోసమే
ఆ
లేట్ లేట్ లేట్ లేస్తనిగా
అవునా
అ
ఆ ఎందుకండి అంత ప్రగానం టెస్ట్ టెన్షన్ మరి
చేసిన మొత్తం మా ఇంట్లోనే ఉంటుంది
అవునా అండి ఎందుకు మీరు అది ఏమంటారు సర్పంచా లేక
నేను కొంచెం కా వాడలా కొంచెం పెద్ద మనిషి అండి
మీరా అండి పెద్ద మనిషా మీ ఇంటికి మీ కోలనీకేనా అందరుూ బజ తులు మీకే ఉంటాయా అండి
అవునండి
మరి మీకు కౌన్సిలర్ అవసరం లేదండి
ఓకే అవును నేనే కౌన్సలర్ అనుకుంటా అండి
అ
హ్మ్
నండి
అవునండి
మరి ఇంటి బాధ్యతలు అయితే బాగా ఉండేమో అండి మీకు కాలనీదే ఉందయితే ఇంటి బాధ్య జతులు ఎక్కువ ఉంటాయి కదా ఏం ఉన్నాయో ఏం అవసరం పడుతదో మరి మీ మిస్సెస్ కి ముందే పెడతారా మీరు తెచ్చి
తా నేను ఒక రోజు ముందే పెడతాను అన్నీ
అవునా అండి ఎందుకండీ మరి
అట్లనే అండి ఇంట్లోలో కొంచెం తలకాయి ఖరాబ్ అవుతుంది అప్పుడప్పుడు
ఉం ఒకసారి మీరే మరి మీకు ఒక్కరంటే తలకాయ కరాబ్ అయితే ఇట్ ఇంటోళు అందరుూ ఖరాబే అంటే మీరే ఒకసారి పోయి హాస్పిటల్లో లో చూపించుకోండి
ఎందుకండి నేను మొన్నను పోయచ్చా అండి హాస్పిటల్
ఏదో అవుతుందండి ఫస్ట్ మీరు కూడా బాగుంటే ఇప్పుడే మీ తలకాయది
మ ఇంట్లో అట్లోకసారి చూసుకుంటే తెస్తుంద అండి
ఓహో సరే మరి ఒకసారి చూపించండి మరి మంచిగా అయిపోతది
అవునండి అదే చూస్తున్నా అండి నేను ఏం చేయాలో అర్ధం ఐతాలెదు హాస్పిటల్ ఒకసారిపోతే సెటైతది
హ్మ్
ఉతిగానే పరిచయంచే
హ్మ్ ఇంకా
చెప్పాలి ఇంకా మీరేం చేస్తారండి
నేనా అండి ఓ హౌస్ వైఫై నండి ఉతిగానే ఉంటాం తిరుకుంటా ఉంటామండి వంటలేం చెయ్యమండి పొద్దుగాల పన్నెండు వరకు పండుకుంటమండి మేము
అంతే అండి అదే అండి మీరు అంతే అదే చేస్తరు కదా అండి
ఉమ్ సేమ్ అండి మా కానీ మా హస్బెండ్ గారు మంచోరండీ, మా హస్బె ఈవెన్ పొద్దుగాలనే లేచి నాకు టీ పెడతరు పొద్దుగాల నాకు బెడ్ మీదనే లెమన్ టీ ఇస్తారు, అంత మంచోడం మా హస్బెండ్
అవునా అండి అదే బ తాల్లనే తెస్తరండి
ఓహో మీకు అట్లా ఉంది గాని మాకు అట్లా లేదండి.
హ్మ్
ఓ
సరేనండి, ధన్యవాదాలండి మీ సమయం మాకు ఇచ్చినందుకు.
సరేనండి ధన్యవాదములు
ధన్యవాదాలు